మండి ఏం చేస్తున్నారండి.
ఏం లేదండి ఉతుగా ఉత్తగా కూర్చున్నా ఇక్కడ ఏం లే ఈ రోజు పని ఏం లే
అవునా తిన్నారా.
తినలేదండి తినాలి మీరు తిన్నారా అండి.
తిన్నామండి ఏం కర్రీ అండి.
తినలేదండి ఇంకా ఏమి తినాలి వండలే ఇంకా ఏమి ఆ మీదేం కూరండి
మాది ఈ రోజు చికెన్ చేసిందండి మా మా అమ్మగారు.
ఓ చాల బాగుంటదండి చికెను
చికెన్ బాగుంటుందండి మీరు ఎప్పుడైన ట్రై చేశార
ఆ నేను చాల సార్లు తిన్నానండి చికెన్
అవునా బాగుంటుంద అండి మీకు పాలక్ పాలక్ పన్నీర్ ఎల చేయాలో తెలుసా అండి
ఆ తెలుస అండి ఏం లేదండి చెప్పాల అండి ముందుగ పాలకూరని బాగ కడగాలండి బాగ ఉప్పు ఉప్పుతో కడగాలండి అప్పుడే మట్టి మొత్తం పోతు అండి కడిగకా పన్నిర్ కాదండి పాలకూర
ఓకే ఓకే స్వారీ అండి
ఆ పని తర్వాత బాగ కడగాలండి కడి సన్నగా తరగాలండి తరిగిన తర్వాత హ తరగద్దు తరగద్దు అది ఏం చెయాలంటే ఉడకబెట్టాలండి ప్రెసర్ కుక్కర్లో రెండు విజిల్స్ రావాల రెండు విజిల్స్ వచ్చాక అది చల్లార పెట్టి ఆ నీళ్ళు అలానే ఉంచాల ఉడకబట్టిన నీళ్లు మళ్ళీ పనికొస్తే ఉంచాలి అట్లనే ఆ పాలకురని మిక్సీలో బా బాగ వేయించాలండి బాగ వెగలండి పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగ కట్ చేసి వేడి నూనెలో వేయించాలండి ఆ ముత్తగ నూనెలో వేస్తే అతుకుపోతుది అందుకని మనం పస్ పు ఉప్పు కొ కొంచెమే వేయాలండి ఎక్కువ వేద్దు కొంచెం వయ్యాలి అప్పుడు అతుక్కోదండి బాగా అలా వేయించుకొని దోరగ వేయిన్ తేసేసుకోవలండి తీసుకున్న తరువాత ఎంచెయలి అంటే మనము ఆ నూనెలోనే ఆ ఉల్లిపాయ పేస్ట్ వేయాలి లేక ఉల్లిపాయ పేస్ట్ ఉల్లి ఇంకా నానబెట్టిన క కాజు జీడిపప్పు ప్పు ఇంకొకటి నానబెట్టిన ఎండుమిరపకాయలు ఆ మూడు కలిపి పేస్ట్ వేసుకో దాంట్లోనే జీల ఏమంటారు ఆల్లం వెల్లుల్లి పేస్ట్ కూడ వేయ్యాలండి అవన్నీ మిక్సీ చేసుకున్న మి ఆ మిశ్రమాన్ని వినూనలో వే వేసి బాగ కలుపుకోవాలండి పచ్చి వాసన పోయేంత వరకు
అవునా అండి
అవునండి కలుపుకున్న తర్వాత ఏం చెయ్యాలంటే మనం ఈ పాలకూరని దాంట్లో వేయాలండి వేసాక బాగ మగ్గాలండి బా మూత పెట్టి ఒక హై మీద అయిపోయి మీద ఎంతసేపు ఒక రెండు నిమిషాల అండి బాగ ఉడికిద్దండి అప్పుడు మనం ఏం చేయాలండి ఉప్పు వేయాలండి తర్వ తరవాత గరం మసాలా మనం చేతో చేసుకున్న మసాలా వేయచండి లేకపోతే గరం మసాలా బయట దొరుకుతుంది అది కూడా వేసుకో అది వేయించిన కు న్న తర్వాత కొంసేపు మళ్ళీ మూత పెట్టాలి మసాలా బాగా మగ్గాలి తర్వాత అ ఆ ఈ పన్నీర్ ముక్కలో ఏసుకోవాలండి పన్నీర్ ముక్కలో ఏసుకున్న తరువాత కొంచం నీళ్లు పోసుకోవాలండి ఆ ఉ ఉడకబెట్టిన పన్ పాలకూర నీళ్లు ఉంటాయి కదా దండి అవి కొంచం వేసుకొనిని దాని తర్ పైన వెన్న కాని అట్లా వేస్తే బాగుంటద అండి బలే ఉంటదండి లాస్ట్కి చపాతీలో బిర్యానీలో కూడా కలుపుకొని తినవచ్చండి
అన్నంలో
బాగుంటందండి కానీ చపాతీలో ఎక్కువ తింటారు జొన్న రొట్టలు సజ
అవునండి అవును లే మీరు జొన్న రొట్టెలు కూడా చేస్తారా అండి
ఆ చేసేదాన్నండి అప్పట్లో అది బాగా వచ్చుండేది అ ఈ జొన్న పిండి ఉంటది కదా అండి జొన్న పిండని ఆ జొన పిండని వేడి నీళ్ళల్లో బాగా కలుపుకోవాలండి
అవునండి
ఆ కలుపుకున్న తర్వాత ఈ పెనం మీద నీళ్ళు వేసుకోవాలండి మొత్తం నీళ్ళు ఎసి మళ్ళీ అది ఏమంటారు చపాతి పిండిని బాగా రౌండ్ గా పె పెద్ద పెద్ద జొన్న రొట్టలు వచ్చేలాగా రుబ్బుకోవాలండి చపాతిని రుబ్బుకున్నాక ఆ మొత్తం పిండి మొత్తం వేయ్యాలండి డి ఏమి అతుకోదు మొత్తం పొడి పొడిగా ఉండాలండి ఏమి తడి ఉండకూడదు దాని మీద మొత్తం పొడి పొడిగా ఉండాలి ఆ చపాతి అది వేసుకొని ఆ నీ ఆ నీళ్లు పెట్టిన పెనం మీద వేస్తే ఏమంటారు అప్పుడు అతుక్కుంటదండి ఆ జొన్న రోట్ట బలె వస్తందండి బాగుంటదండి జొన్న రోట్ట ఆరోగ్యానికి కూడా చాలా మంచిదం
అవునండి నేను తిన్నానండి జొన్న రొట్టె విత్ ఆ నాటుకోడి కూరతో తింటారండి సూపర్ ఉంటుందండి నాటుకోడి కూర చికెన్ అ నార్మల్ చికెన్ అయినా మటన్ తో అయినా
ఆ బాగుంటదండి చాలా బాగుంటది నాటు కోడి ఎక్కువ విన్నానండి మటన్ కూడా విన్నా ఇగ బలె ఉం ఉంటదండి నాటుకోడితో రాగి సంగటితో కూడా నాటుకోడి బాగుంటదని విన్నానండి
కాంబినేషన్ అదండి మస్తు వేసుకుని తిం కదండి రాయలసీమోళ్ళు కాద్ మనం కూడా చేసుకోవచ్చండి
మా బాలే ఉంటదండి అదే ఒకసారి ట్రై చేయ్యాలండి
రాగి సంకట అండి
కోడి జొన్న రోట్ట
అవునండి
అవునం నాటుకోడి నాటికోడి నేను ఎప్పుడు తినలేదండి అసలు అది చాలా మంది చెప్తారు చాలా బాగుంటది కానీ గట్టిగా ఉంటది ముక్కలు బలె ఉం
ఆ అండి గట్టిగా ఉంటది కని తినలేం మండి మనకి అంత గట్టిగా ఉంటంది మటన్ లానే ని ఉంటదండి నార్మల్ చికెన్ ఉంటది కదండి అట్ల ఉండదు అదిగ నీక్ ఈక్వల్ టు మటన్ అండి అలా ఉంటుంది ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి తెలుసా అండి నాటుకోడిలో
ఆ అవునండి బాలే ఉంటాయి అయితే ఆరోగ్యానికి చాలా బలం ఇస్తది ఇంకా
అవునండి అవును అవునండి
మామూలు చికెన్ కన్నా మామూలు కోడి కూర కన్నా ఆ నాటు కోడి కూర చాలా బాగుంటది గుండె కూడా చాలా మంచి చేసిద్ది అని చెప్తూ ఉంటారు అండి విన్నా నేను
అవునండి అవునండి నాటుకోళ్ళో ఏం ఇంజెక్షన్స్ ఇట్లా ఏమి అయ్యారు కదా అండి ఇంట్లో పెంచినేవి మంచిగా ఇంట్లో తిన్న ధాన్యం తిని పెరుగుతాయండి అవి అందుకే దాని వ దానికి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అన్నమాట అవి తింటే
అవునా అండి అదే తి తిన తినాలండి ఒకసారి మన ఇద్దరం కలిసి తిందామండి
తి తిందామండి ఖచ్చితంగా తిందామండి ఎప్పుడు తిందామంటే చెప్పండి మీరేం నేను వస్తాను అక్కడికి
ఆ అల్ అది దగ్గర్లో మా ఇంటి దగ్గ దగ్గరలో ఉంటాయ్ అండి ఆహా మీ ఇంటి దగ్గరలో ఉంటాయి కదా అండి అక్కడ తిందాము అండి
ఓకే అండి మా ఇంటి దగ్గరికి మీరు వచ్చేసేయండి తినేద్దాం కొని పెడతాను నేను మీకు జిలేబీలు అంటే ఇష్టమా అండి
చాలా ఇష్టం అండి జిలేబీలు అంటే మీకు ఇష్టమా అండి
ఆ అంటే ఇష్టమే కానీ తింటాం కానీ మరీ అంత ఇష్టంగా ఏమో ఉండవు అని తినలేను ఇగ
జిలేబీ అని ఇంకొకటి ఉంటదండి రోజెస్ అని ఉంటాయిండి బలే ఉంటది నా ఫేవరెట్ అండి అది నాకు ప్రాణం అది
ప్రాణమా అండి అది ఏంటండి అది జాగిరి
ఆది కాదు జాంగరి కూడా ఇంకో జాంగరి సెకండరీ ఆ జాంగ్రీ తర్వాత ముందు రోజెస్ అని ఉంటాయిడి రోజు షేప్ లో ఉంటాయి పువ్వులు లాగా ఉంటదండి
అవునా రూ రసమలై
రాస్మాలై కాదండి రోజస్ అండి దాని పేరే రోజస్
ఓకే ఓకే నేను తిన్నానండి క్రంచిగా కరక్ట్ కర లాడతాయి ప్ రోజ్ షేప్ లో ఉంటాయి యాయా అవునండి ఆ ఆ తెలుసు అండి అవునండి తెలుసు తెలుసు నాకు కూడా అది
ఆ బాగుంటది అండి
ఆ తిన్నా అండి కానీ ఇంగ మరీ ఇంత ఇష్టంగా ఏ కాదు గానీ తిన్నా గులాబ్ జామ్ లు నాకు చాలా ఇష్టండి నా ఫేవరెట్ అం గులాబ్ జామ్
గులాబ్జామునా ఆ బాగుంటదండి వేడిగా తింటే గులాబ్జామున్ అదిరి
అవును గులాబ్ జామున్ ప్లస్ ఐస్ క్రీమ్ అని మా స్నేహితురాలు ఇంటికి వెళ్ళామండి ఒక రోజు మేము అక్కడ వాళ్ళ మమ్మీ బగారా రైస్ రైస్ బాగారా అన్నం కోడి కూర పెట్టారండి తిన్నాము హ్యాపీగా తిన్నంక వాటర్ తగినంక మళ్ళీ మాకు ఆ మా స్నేహితురాలు కప్ లో గులాబ్ జామ్ తీసుకొచ్చి ఐస్ క్రీమ్ స్కూప్ వేసారండి ఎంత బాగు బాగుందో చాలా బాగుంది
అవునండి అది చక్శేప్ తిది ఇంకొక టిది ఏదో ఫ్లేవర్ ఉండిందండి వెన్నలా ఫ్లేవర్ అని బలే ఉండి
అవునండి అవునండి బాగుంటుందండి అవి
అది నాకు బాగుందండి బాగుందండి నేనైతే రెండు కలుపుకొని తిన్నానండి ఏదోలాగా అనిపించింది ఫస్ట్ లో కాని బలే ముంత తర్వా తర్వాత అలవాటు అయిపోయి బాగానే ఉండిందండి.
మీరు ఎందుకండి అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా ట్రై చేస్తారండి థమ్స్ అప్ లో ఆ ఐస్ క్రీమ్ అనుకుంటా ఐస్ క్రీమ్ లో రెండు రెండు మిక్స్ ఆ ఇలా ఎందుకు చేస్తారండి మీరు.
అలా అలా చేస్తే ఎందుకో నాకు అలా చేస్తేనే నైట్ ఇ నాకు నిద్ర హాయిగా నిద్ర పోగలు తానండి బలే ఉంటదండి. అట్లా నాకు చాలా ఇష్టం అండి అట్లా ట్రై చేయడం
హ్యాండ్స్ ఫేస్ కడుక్కోవడం ఇలాంటివి ఎందుకండి మీరు ట్రై చేస్తారు
అది ఎవరు కనుక్కోరు కదండి ఒకసారి ఎవరైనా ట్రై చేస్తేనే కదా తెలిసి చెసేది. ఓకే ఇలా చేయకూడదు అని చెప్పి ఆ ఎగ్జామ్ ఆ ఉదాహరణ నేను కావాలని నా ఉద్దేశం.
వామ్మో గొప్ప పని చేసారండి మీరు.
ఆ
ఎలా వస్తాయండి ఈ థాట్స్ మీకు. ఎలా ఈ యొక్క ఆలోచనలు మీకు ఎలా లోపల పునరావృతం చేస్తాయండి.
ఆ అవి అవి ఆ ఆలోచన వచ్చే ముందు నా నేను కూడా స్నేహితురాలు మొహం నాకు కనపడతుదండి ఒకసారిగా. నా స్నేహితురాలు మొహము ఒకసారిగా కనపడుతదండి మొహము ఒక చిరాకు ముఖము అది చూసి ఇవి అన్నీ నేను నేను ఎక్కువగా ఉత్తేజపురువునయి ఇట్లా చేస్తూ ఉంటాన అండి.
ఎవరా స్నేహితురాలండి?
అది మాట్లాడుతున్నాను కదా అండి వాళ్ళే అండి.
అదే బలే పెడుతుదాండి ఆఫేస్ ఆ.. అది మోసన్ వచ్చేలానే పెడుతుదండి బలే పడుతాది. బలే ఉంటది అసలు
ఎప్పుడు పెట్టిందండి?
ఎప్పుడు ఎప్పుడు పెట్టలేదో అడుగు అడగండి. ఎప్పుడు అదే ఫేస్ ఎప్పుడు అదే మొహం.
ఓవ్ అవునా అండి, మీరు అందరికి చెప్పారా? ఇలా పెడుతుంది ఇది ఫేస్ చూసి నవ్వుకున్నారా? అండి మీ ఫ్రెండ్స్ అందరూ మీ స్నేహితులు.
ఇప్పుడు నేను ఎవరికి చెప్పలేదు గాని, చాలాసార్లు నాలో నేనే నవ్వుకుంటానండి. అందరూ నస్ నస్.. స్నేహితురాలకి ఎట్లా అంటే అడి అందరూ మాట్లాడుతుంటే తను ఒక్కటే ఒక్కతే నిశ్శబ్దంగా అట్లా. ఒక వేసి వచ్చినట్టు పెడతు ఏదో మోషన్ వచ్చినట్టు పుల్లు నవ్వుకుంటా అండి నాలో నేను. నేను అసలు.. ఏదన్నాంటే ఏంటి అంటది మళ్ళీ రివర్స్ నాకే క్వశ్చన్
అవునా అండి. సరే అండి మరి నేను మళ్ళీ చేస్తా మరి ఆ.
ఉంటానండి.
ఉండండి. బై అండి.
బాయ్ అండి.